హలో ప్రేయసి వినిపిస్తుందా వినిపిస్తుంది తిన్నావ తిన్నాను ఏం జేస్తున్నావ్.
లేదు నువ్వేం చెస్తాన్నావు
పాడ్తా.
లూడోన ఆడు ఆడు మంచిగ.
అమ్మ వాళ్ళేం జేస్. తాళ్లు. నేనేమ్ జేస్తరనడిగినా బాగున్నరా బాలేరా అనడగలె . హూమ్
వేస్కోలే యేస్కోడానిక్ రాద్.
నువ్ అతవని చూత్తనా అతి సేండఆఫ్ కదా ద ఎలే ఉత్తగ కూర్చున్న సౌమ్య వచ్చిపోతాంది గా ఇప్పుడే చెప్పక్క మ ఎక్కువ వక్క ఏంటి అక్క తరగా చెప్తా ఆరి ఇంకా పడు నేనుకనే పడేది అయితే కాల్స్ ఏయమన్నది రా కాల్ చేసినాకనేమో కట్ చేస్తా ఉంటుంది ఇప్పటికే ఆరు కాల్స్ పోయినాయినాయి
అక్క
చ చాలువన్ తే చెప్
ఒకసారి తీసి చదివినక తర్వాత చదువు కారు అయిపోయినాక సరేనా
రోజు చేసే అ మాట్లాడుకోమని సంపింది నన్ను పైనా చూలేదు ఇగ కొంచ చూసా కొ కొ అలా అయితే మాట్లాడకు ఇ నను సంత సంపదకి వెళ్తాను ఇద్ద ఫోన్లు మాట్లాడతారు
ఎది నిమిషాలయితే అయిపోతుంది మాట్లాడుంది
ఫ నికు మార్ష ఆ తిన్న ఫిష్ ఎకు చరితే వా కపిసి అవునుంచిబా పూరా మహందీరందరు
పెద్ద చిన్న ఏమో ఆమెకు ఫోన్ చేసాడు నాకెట్లా జరుతుంది
ాన్నా మీ తమ్ముడు ఏం చేస్తుండు మీ అక్కేం చేస్తుంది?
మా అక్క కిందాకే మా ఇంటికి వచ్చి వెళ్ళిందట వచ్చిందని తెలుసు వెళ్ళిందో లేదో తెలియదు మా తమ్ముడు మా అమ్మమ్మ వో ళ్ళ ఇంటికి వెళ్ళిండు మా అమ్మ కేకులపల్లెల్లి ఇప్పుడే వచ్చిందా ట మా డాడీ ఇందాకే చ్చ టికి బయ మీవర ఏం చెస్తా
మా అక్కా ఇంతసేపటి దాకా ఫోన్ మాట్లాడింది మా పెద్దక్క కూడా మాట్లాడింది ఆ కోసెప్తి తింది నా కాల్స్ అనిపోయినాయ్ చెప్ చెప్తే ఇంకా అ తిట్టింది కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పింది కాల్ ఈ కాల్ అంతా రికార్డ్ అయ్యి ఏఐ ద్వారా తెలుగులోకి అనువదించబడుతుందని పైన అక్కడ చూపించు అది చూసా
ఆల్రెడీ మనం మాట్లాడే తెలుగులోనేగా
తెలుగులోనే కానీ రా రాత పూర్వకంగా వస్తుందంట ఏ ఇదు వారు నేను మాట్లాడింది ఎలా వస్తుంది నాకు కే నవ్వు వస్తుంది తలుచుకుంటే
మళ్ళీ మనం మళ్ళీ మనం మాట్లాడింది మనకే వస్తుందా మీరు
ఆ
మరి నీకె ట్టా తెలుతది మ్మ్ అదే సంగతి ఇప్పుడు నువ్వు ఆ ఏఐ ద్వారా వచ్చినవి చదివి వాళ్ళని మామూలు తిటు డు తిట్టుకోలు ఈ మా ఇన్స్ట్రక్షన్ చదివిందా లేదని చెతారు కాల్ అండె చూడు మరి టెన్ మనిట్స్ అట్లా మీ అక్క ఏం మాట్లాడింది మరి ఏం చెప్పింది?
ఏం కాదు మాట్ పడుకో వచ్చు కానీ మాట్లాడుకున్నదయినా తెలుగులోనే ఉండాలి మనం స్పష్టంగా మాట్లాడితే చాలు మనం రోజు వారి మాట్లాడుకు నే విషాలే మాట్లాడుకోవచ్చు కానీ పేర్లు తీయకూడదు కొన్ని పర్సనల్ విషయ యా లు మాట్లాడకూడదు ఆ ఇంకా దీనికి సంబంధించి వేరే విషయాలు మాట్లాడకూడదు పర్సనల్ ఇ రేవనాకుద పర్సనల్ ఇంగ్లీష్ వడ్
మరి ఇందాక నువ్ నా పేర్ బిల్ చిినవుగా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ే మీ అక్కన కూడా అన్నా ఇందు అని
కుడుదా అయినా పులిసానా
అ